బాగున్నా ఇప్పుడైతే ప్రెజెంట్గా చదువుతున్న
ఆ బానే చదువుతున్నావా
ఆ ఎంతో గంత చదువుతున్నాను
ఆ నా గురించి కూడా అడుగురా
ని గురించి నువ్వేం తిన్నావ్ ఇట్లా నువ్ చవుతున్నావా
చదువుతున్నా
హా
ఏదో ఒకటి ఒక పది నిమిషాలు మాట్లాడేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి
అంటే పది నిమిషాలు మాట్లాడితే డబ్బులు వచ్చేస్తాయా
ఇట్లా మాటలు మాట్లాడితే రావు చుడు
ఆహా
మీరు మీ చుట్టుపక్కల పరిసరాల్లో శబ్దం అలాంటివి రానికండి ప్లీజ్ దయచేసి
ఆ ఆ మీ మీ సైడ్ క్లైమేట్ ఎలా ఉంది
మా సైడ్ క్లైమేట్ చాలా కూల్ గా ఉంది మీ సైడ్ ఎలా ఉంది
త వానపడుతుంది
వాన అంటే ఏమండి
వానా మీన్స్ రెయిన్
ఓ రైనా
ఆఅ మీ ఊర్లో పడుతుందండి
మా ఊర్లో ఏం పడ లేదు మాకు ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయిరా
ఆహా ఇప్పుడు సాయంత్రం అయింది గదా
సాయంత్రమైన గుడా మాకు ఎక్కువ ఉంటందిరా మాది లండన్ కమ్ కల్లూర్ లేదు లేదు మాది మా ఊరు పేరు లండన్ కం కల్లూరు
ఆహా
ఇంక ఏంటి మీరు ఇట్ల గ్యాప్ ఇవ్వకండి మా
ఆ మాట్లాడుతనే ఉన్నాను అంటే మీరు లండన్ లో అయితే అక్కడ అంటే లండన్ లో క్లైమేట్ అలా ఉందనమాట
ఆ అవునవును మీరు ఏం తిన్నారు
ఆ ఇప్పుడు తినాలి
ఆ
మీరు
తిన్నాం తిన్నాం మేము తిన్నాం
ఏం తిన్నారు
మ్యాగి చేసు
మ్యాగీ చేసుకున్నారా మ్యాగీ ఎలా చేస్ తినమ్
మ్యాగీ ఎలా చేసుకున్నామంటే ముందుగా ఇండక్షన్ పెడతాం ఆ తర్వాత దానిపైన పాత్ర పెడతాం దాంట్లో నీళ్లు పోస్తాం మ్యాగి వేసి మస్ అల చేేస్తాం
ఆహా
ఆ
ఆ మ్ ఇంక ఏంటి సమాచారం అంటే నిలబడాలి మ్యాగీ చేసు
ప్చ్ అయితే నా హెల్ప్ తీసుకో నేను బాగా చేస్ త మ్యాగి
ఆహా అంటే ముందుగా ఏవి ముందుగా ఏమి పెట్టాలి మ్యాగీకి నాకు బడ్మింటన్
బ్యాడ్మింటన్ ఆ అండి
ఆ
మీకు కాకే కొట్టడం రాదు కదండి
చాలా బాగా వచ్చు అది
ఇంకా
అ ఇప్పుడు నేను సెమీఫైనల్స్ ఆడుతున్నాను
ఆ మీ చుట్టుపక్కల ఏదో సౌండ్
మా చుట్టుపక్క ఇలా ఇక్కడ కొంచెం క్లైమేట్ వేరే పరంగా ఉంది అందుకు అలా కొన్ని శబ్దాలు వినిపిస్తుంటాయి ఆ
ఐ థింక్ మీరు పైకి పోవడం బెటర్ అనుకుంటా
వచ్చేసాను
ఆ
ఇంకా ఇంకా ఏమన్నా నూడిల్స్ ఎలా చేసుకుంటారు
నూడిల్స్ అంటే సేమ్ మ్యాగీలానే చేసుకుంటారండి
సేమ్ మ్యాగీలాగనే
ఉన్నాను
ఆహా మీరు ఏ గేమ్స్ ఆడతారాండి
క్రికెట్ ఆడతాం నిను ట్రమైనర్ తామండి
అంటే క్రికెట్ పిల్లొల్లు తో ఆడతారా
క్రికెట్ ఫుట్బాల్ ఎడదాండి చిన్న బంతితో ఆడతారు బ్యాట్ తో కొట్టతారు
అంటే మా సైడ్ ఇక్కడ క్రికెట్ ఫుట్బాల్ తో ఆడతారు
ఆ మీ సైడ్ క్రికెట్ ఫుట్బాల్ తో ఆడతారా ఆ మాది రెడ్ టొప్ పొండి
ఆ ఇల ఇద్దే విషమెన
ఆ
మాది ఇక్కడయితే ఇది రిలయన్స్ వాళ్లది ఫ్రైడే నా ఆ మీరేమన్న అట్లా ఫైనల్స్ అట్లా ఆడుతున్నారా
మీ ఊర్లో పండగ బాగా జెస్తారా
మా ఊర్లో పండగలు అంటే చాలా తక్కువ జరుగుతాయి
ఎందుకు
ఎందుకు అంటే ఇక్కడ తక్కువ మంది మనుషులు ఉంటారు
మీ ఊర్లో లో తక్కువ మంద్య మనుషులు అయ్యో చాలా బాధాకరం
ఉ మాఊరు సిగ్నల్సు అక్కడ ఏం వుండవు
అహా
హు
ఎందు కట్లా
ఎందుకు అట్లా అంటే మా చాలా చిన్న ఊరు అన్ని అడవుల్లో పల్లెలు అట్ల ఉంటాయి
ఆహా
ఉ
పర్వాలెదే
ఆ మీ ఊరు
మా ఊరు హైటెక్ సిటీ అండి
అహ
మా ఊర్లో అన్నీ ఉంటాయ్
ఆ ఏముండవు మీ ఊర్లో
అన్నీ ఉంటాయి ఏం ఉండవు గాదు అన్నీ ఉంటాయ్
అంటే మాల్స్ అట్లా అన్నీ ఉన్నాయా
ఆ ఫినిచ్ మాలఫీస్ చే వుంది కల్లూరు లో
మా ఊర్లో అయితే ఇక్కడ అది లూలు మాల్ ఉంది ఇంగ అంతే అంతకమించి అయితే ఇంకేం లేవ్ ఆ
ఉ
అదొక్క మాల్ తప్పితే ఇంకే మాల్స్ లేవు
ఆహా
ఉ
మీరు ఎట్లా నీళ్ళు బాటిల్ తో దాగుతార లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్ దాగుతారా
నీళ్ళు కింద అంటే క్యాన్ లో పోసుకొని తాగుతాము
క్యాన్ లో బుసుకొని దాగుతారా ఆహా
మీరు
మేము అట్లే డైరెక్ట్ కొళాయికాడ మూతి పెడతాము అండి
ఆహా మేమైతే క్యాన్ లో పోసుకొని అలా తాతాం
ఆహా! మీరు చాలా పద్ధతి గలవారు.
ఆ.
మీ వలా కాదు.
ఆహా మీరంతా, వేరే అన్నమాట. !
అవునవును.
హ
ఇప్పుడు ఎన్ని నిమిషాలు అయింది? ఆరు నిమిషాలు. !
ఆ ఆరు నిమ్షాలైంది.
ఇంకా. పులిహోర ఎలా ఎస్తారండి.? !
పులిహోర ఎలా చేస్తారంటే. ! ముందుగా. దీక్షాల నునె బోస్తారు.
ఆ.
నూనె పోసిన్తర్వాత, వాళ్ళు చేస్తారు మన వాళ్ళు చేసినాక మనం తింటాం అంతే, అదే మనకి తెలుసు.
ఆహా! అంటే మీరేమన్న పులీహో. పులిహోరలు గూడా కలుప్తారా. !
లేదు, లేదు మనం పులిహోర కల్పం డైరెక్ట్ తింటాం. ఉహు.
మేమైతే పులిహోరాలు కలుప్. తాము. కానీ అవి కొన్ని. బాగుండవు టేస్ట్.
మీ సైడ్ అది ఫేమస్, మా సైడ్ ఇది ఫేమస్. అవును.
ఆహా.
ఇంగేంటి సంగతులు? !
ఆ చెప్పాలండి మీరే.
మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు?
మేము ఇన్ నేను ఇంటరే చదవలేదండి. !
ఏమి.?
నుంచి స్కూలిక్కీ, ఇంటర్, అట్లా ఏం చదవలేదండి.
మళ్ళీ ఏం చేస్తారు?
అంతా నేను పొలాల్లో పని జేస్తాను.
అయ్యో, చాలా బాధకరమైన విషం
అదే ఎక్కువ పొదల్లో మాత్రం చానా ఉంటాను.
ఓహో!
ఆ. మీక్ తెలుసా అండి పొలాల్లో ఏం పని జేయాలో?
పొలాల్లో ఏం చేయాలో నాక్ తెలీదు.
ఆహా. ! అంటే ముందుగా పొలాల్లో ఫస్ట్ దున్నుతామండి మేము.
ఆహా
దున్నిన తర్వాత అవి ఏవో జొన్నలు ఏవోట వేస్తామండి
ఆ
అ వేసి మళ్ళీ దున్నుతామండి
వావ్
తర్వాత
వానా ఖచ్చితంగా వస్తా స
ఆ ఖచ్చితంగా ఆ క్లైమేట్ ప్రకారంగా మేము చెప్పేస్తాము
వా్
ఆ అలా వయసు వాన్ వచ్చిన తర్వాత పంట పండుతుందండి
మీకు రేపు ఎగ్జామ్ లేవా అండి
చెప్పాననండి అసలు ఏం చదవలేదని
ఎందుకండి
అసలు నేను ఏ స్కూల్కి బడికి దేనికి పోలేదండి నేను
మీరు ఆడపిల్ల విషయంలో చాలా బాధపడుతున్నారనుకుంటా
ఏ మాకు ఆడపిల్లలే లేరు కదాండి
ఆడపిల్లలే లేరా ఎందుకు
ఎందుకు అంటే నేను అసలు బడికి పోలేదు ఇంటర్కి కా అట్లా చదువు ఆ చదువులే చదవలేదు కానీ నేను
అయ్యో చాలా బాధాకరమైన విషయం
ఆ మీరు చదువుతున్నారా అండి
ఆ మేము చదువుతున్నాం ఇప్పుడు మీ మాస్ట్ చేస్తున్నా
మేమైతే ఎక్కువ రోజు వార్తాపత్రికలు తప్పితే ఇంకేం చదవమండి
ఆహా
రేడియోలో వింటాం
చూడండి మన సమయం తొమ్మిది నిమిషాలు అయిందప్పుడే
ఆహా
పదకొండు నిమిషాలు దాటితేనే మనం పని కాణిద్దాం
ఆ
పది నిమిషాలు పైన మాట్లాడాలా
ఇంకేమంన్ని సంగతు
చెప్పాలి మీరే
మనకి ఇక్కడ చెప్పే గీతే ఏం లేదండి ఇప్పుడైతే నేను ఈడ టవర్ దగ్గర కూర్చొని మాట్లాడుతు సిగ్నల్స్ రావట్లేదు
ఎడా
సెల్ టవర్ దగ్గర
వావ్
ఆ
చాలా బాధకరమైన విషయం
అక్కడ ఎవరో ఇద్దరు ఏలాడుతున్నారు పైన
ఎందుకు
ఏమో చనిపోదాం అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ
అయ్యో ఎవరోల్లు
ఎవరో వాళ్ళు నాకు తెలిదు ఆ నాకు తెలిసి మా ఊరోళ్లే అనుకుంటా
అయ్యో చాలా బాధాకరమైన విషయం
ఉ
లెట్ ఇట్ హ్యాపెన్ అండి లెట్ ఇట్ హ్యాపెన్
మ్ అదే ఇప్పుడే దూకిినారండి
పది నిమిష్ షాలు అయ్యింది పది నిమిషాలు దాటి తా
ఆ దూకి సచ్చిపోయానారండి ఇప్పుడే
ఉన్నిలేండి మనం జినాలు పోదాము
వాళ్ళు దినాలకి ఎలా వెళ్తామండి మన ఊరెళ్ళే కాదు ఫస్ట్ వాళ్ళు నాకు తెలిసి
మళ్ళీ మన ఊరోల్లే అని చెప్పితివి దుగేటప్పుడు
అంటే నేను అనుకున్నాను కానీ మా ఊరి పక్కురోళు ఇప్పుడే ఒక ఆయన వచ్చి చెప్పిండు
ఆ
ఉ
ఇంకేంటి
చెప్పాలండి మీరు
మీ నైట్ డిన్నర్ ఏంటి
మా నైట్ డిన్నర్ వచ్చేసి అన్నం పప్పు
వావ్
ఇక్కడ ఇదే తింటామండి మీరు లండన్ లో ఏమి తింటారండి
మేము లండన్ లో పిజ్జాస్, బర్గర్స్, వాల్నట్స్
ఆహా
ఇట్లా రిచ్ వన్నీ తింటాం ఆ
ఏంటివి అవి
అది దట్ హ పూర్ పీపుల్ కాంట్ ఆఫర్డ్ అండి అంతే
అంటే నాకు ఇంగ్లీష్ ఎంతగా రాదు కొంది
అంటే పదకొండు నిమిషాలు అయింది కచ్చేయ్